అక్క ఏం కరష్ట చ
ఏ రోజా పొద్దున పిల్లలకి మా బాక్సులకి పాలకూరుండిన మళ్ళా తర్వాతకి టమాటా వడియాలు వండిన ఒడియాలు తెలుసా
తెలుసు తెలుసు
గుమ్మడుకైతుది ఇష్ణే అయితే అవోంిన అట్లా
తెలుసు మమ్మీ సలుసు
అంటే ఎండాకాలం మరి మంచిది అవేనట చలువ అంట
ఆ చేదు ఉంటాయయి
ఏం ఉండవు ఎందుకుంటే
ఏ న రాచా ఈ మమ్మీ ఏస లేని
మంచిినే ఉంటాయి నాకు కూడా మా అమ్మనే వేసి పంపించింది
ఆ మీసర్లే ని తినాల మళ్ళీ ఏదో ఫోర్సబుల్గా వేసి ఒకటి
అయితే ఈ గుమ్మడికాయతో చేసి గుమ్మడికాయను కందిపప్పుతోోని వేసి రుబి చేస్తుంది ఇక అంతే అంటే ఇ చాల అంటే ఏ ఇష్టం మనకి ఏ పప్పు ఇష్టమయితే అది వేసుకుంటారు ఉ అట్లా అట్లా వేసింది నా కొన్ని తీసుకొచ్చింది మొన్న వచ్చినప్పుడు ఇప్పుడు ఇగ వండిన ఈ రోజు
పార్సల్సా
ఇక అదే అత్తం ఉన్నది లేగాని అమకావన్నీ ఇక అంత ఇంట్రెస్ట్ ఉండడు అంతే ఇక మన మన కోసంయినా పంపిస్తుది ఇక ఎట్లయినా వాళ్ళ కోసం కా కున్నా ఇగాట్లా ఇంకా ఏం చేస్తున్నా
క్క స్ట్రిప్డ వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి నీ కాల్ చేసాను
ఆహ ఏ
న అప్పుడే కాలేజ్ బయటికి వచ్చా బస్ కోసం వెయిట్ చేస్తున్నా మీ కాల్ చేస్ ఆ అడేనే మాకు ఏం వర్క్ లేదు అనేసి వచ్చేసాం అంతే
హ అంటే మామూలుగా ఎంత టైం వరకు ఉంటది
ఫోర్ నైన్ టెన్ టు ఫోర్ హ్మ్
అంటే ఏం క్లాసెస్ లోవన్న వచ్చిర అన్నమాట
హ్మ్ ఆమెకి రీసెంట్ గానే స్టార్ట్ అయిపోతుంది అయిపోతుంది కంప్లీట్ అవుతుంది మాకు అందుకే అన్ని వర్క్స్ అన్ని కంప్లీట్ అయినాయి కాబట్టి ఏం చెప్పట్లేదు జస్ట్ ఎగ్జామ్స్ ఒకటే ఉన్నాయి హ్మ్ ఎగ్జామ్స్ ఒకటి కంప్లీట్ అవుతే మొత్తం గ్రాడ్యుయేట్ అయిపోద్
ఆహా తర్వాత నెక్స్ట్ మళ్ళా
మ్మ్ సర్చ్ సర్చింగ్ సర్చింగ్ సర్చింగ్
ఇక అద ఇ మళ ఏం చెప్తాం ఇక చదివిన దానికి ఏమంత అదే కదా విలువ అదే ఏం ఇంత చదు చదివింది ఏం చె వస్తుంది ఇ అంటారు నన్ను అన్నారు ఆల్రెడీ
కానీ డిగ్రీకే అన్నారు మరి బీటెక్ ఇంకేమంట
అదే అంత అన్న అంతే మరి డిగ్రీకె అన్నారు ఆయన ఏరో అట్లా
ఇప్పటిక మస్తు అడుగుతూనే ఉన్నారు నేను వన్ మంత్ ఏమో ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏదో ప్రాబ్లం ఉన్నది అనేసి ఆ అయిపోయింద స్టడీ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని అంటున్నారు
అదే అదే ఇగ అంతే ఇగ ఒంటరిగా లోకులు కాకులు అన్నట్
ఆ ఇంట్లో వాళ్ళకి లేని బాగా పక్కల వాళ్ళక అయిద్ది
అంతే ఇగ ఊరికైనా రాలేదు సామె అంటర్గా
జాన్ టెన్ కల్ల ఎల్లి పెబ్బు ఫస్ట్కి వచ్చినా నేను అది ట్వంటీ డేస్ ఉండేసరికి ఎందుకు వెళ్ళట్లేదు ఇంకా అని అంటున్నారు
హ్మ్
తిన్నావానికేమన్నా నా నా ఇష్టం అది మా ఇంట్లో మా నేను ఉంటున్నా మీకేమైతాంది అని అర్థం కాదు
అవును కదా మరి
ఆహా
ఊర్లల అట్లనే అంటారు తెలుసా గ ఇట్లా మనమూ. మామూలుగా పట్టణాలలైతే ఎవరు పట్టించుకోరు, ఎవరు ఏం బోయినా వాడు ఎక్కడున్నా, వాడు చచ్చినా, బతికినా. ఒకడికి ఒకడికి సమంధమే.
ఉహు.
ఊర్లల అయితే, నా ఒక్కడికీ, గిత్తత ఎదైనా తేలీతే, మొత్తం ఒక పది, వంద మంది, ఊర్. కొత్తనే, ఉంటరిగా. అవును, ఇటు మూలకి తెలీతే, అటు మూల మొ.
ఏమైందంటా, ఏమైందంటా, అని కనుక్కోడానికి ఓత్తరు.
అవును మరి ఈగ సిటీలల్లనై. ఏముంది, పక్కన రూమోడు చచ్చిపోయినా కూడా వాడు, అసలు బట్టిచుకోడు వట్టిచు.
పక్కన రూమొడు చచ్చిపోయినా కూడ, ఎవ్వడు అడుగడు.
ఆ అంతేఇగ, వానతన వానకేన్ దన్నట్టు.
ఉమ్.
ఎప్పుడేనా అట్లే ఉన్నారు ఉప్.
కానీ ఆయన అందరు ఒక తిరిగి ఉండరులే, ఉండేటోళ్ళు కూడా అట్ల ప. పట్టణాలలో ఉండేటోల్లు కూడా కొంతమంది, మంచోళ్లు ఉంటారు.
ఆ ఉంటారులే, మ్యాస్ ఉంటారు గానీ ఇంకా. ఎవరి వరకు వాళ్ళు పర్సనల్ వరకు వాళ్ళకే చూసుకుంటారు, పక్కనోళ్ల దేఏం పట్టించుకోరు అన్నమాట. అంతే.
బాగానే జెతన్నావ్ గద ఎదో సరుకు.
పక్క.
ఇది బాగానే జెతనవ్ గద, ఇంత ముందు యేసినావా.
ఆ ఫస్, అది ఫస్ట్ ఎస్తానే గద అక్క ఇది ఉన్నది.
అదే అంటాన్న ఇంత ముందు బానే కనెక్ట్ అయినావు కదా అంటాన్నా. అదే ఇగ మీరు అయినా చదువులా బిజీగా ఉంటారు కదా మ. ఐతే ఇది బానే జె.
ప్చ్ ఇదా ఏ అప్పుడు, ఏదో ఓహ్. ఉఫ్ఫ్ ఫైనాన్స, హు కావాలి గదా మన హాస్టల్లో ఉంటాం గదా.
అవున్లే మరి ఆయినా చేసేద్ మనం బరర్వెత్తుకున్నది ఏం లే.
ఏం లేదు, ఆ అదేదో రీల్స్ స్క్రోల్ జుసే వార్కి, ఫోన్ జూస్. ఇంతవరకదేదో తెలుగన్ వొస్తుస్తది గద చౌ. తే హ్ హ్ ఉమ్ తెలుగ్ గ్యాప్. చాల్ ఉన్నది మరి, మేమ్ఎప్పుడో, టెన్త్లో చదువ్కున్నాం మరి హెహి.
నేనన్. నేనంటే తెలుగు పిడ్ మరే, ఇప్పుడు ఎందుక్. గవర్నమెంట్ స్కూల్ లల్లో గుడా ఇంగ్లీష్ మీడియం అని ఇత్తర్రు గాని, ఇప్పుడు జదుప్. కున్నప్పుడు, ఉమ్ ఈ, అంటే, మొత్తం తెలుగు మీడియమే నేన్ జదువు కు. కునేది నాకు ఇంగ్లీష్ అంతగానమ్ ఏమ్రాదూ ఒక్క సబ్జెక్ట్ ఉండేది అం.
హుమ్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ గ్యాప్ ఉన్నది, ఏమున్నది. పొతే అది రీల్స్ పొసే పస్ చేసే వారికి జెస్తే అయిపోద్ది గదా, ఏదైనా టైం పాస్ కోసమే. గా మనం జేసేది.
అవును, కాకుంటే మామూల్గా, ఇట్లా కొంచెం ఇట్ల. తెలుగు మాట్లాడడం అంటే, ఏఅంత పూర్వంలో అంతరించిపోయ్నయాన్ని, ఇప్పుడకే ఏమన్నా, గట్లనే బయటపడ్తాయ్ అన్నట్ల.
హ చ్చు కానీ ఇదే ఈ టాస్కే కొద్ధిగా. వింతగున్నది. అదే మన పర్సనాలిటీ మనకుంటే, మనం ఎప్పుడ్ ఖాళీ ఉంటే, అప్పుడు చేస్కోవచ్చు. ఏది అవతలోల్ ఫ్రీ గున్. ఉండాలి మనం ఫ్రీ ఉండాలి అంటే, కుదరట్లేసలు.
అవును మరి కరెక్టే గదా, హ ఇప్పుడు, అవును ఒకవేళ నేన్. తగానమ్ ఇంట్లున్నా గూడా ఇప్పుడు గూడ్ నిన్న జేసే టైంకి
కొ నేన్ ఫ్రీ ఉంటా నేను బిజీ ఉన్నప్పుడు నువ్వు ఫ్రీ ఉన్
ఇప్పుడు అంతే ఇప్పుడు నిన్న అట్లనే ని న్ రెండు సార్ల ఫోన్ జేస్ వా నేనేదో పని జేతన్న
ఉమ్
మళ్ళా నేను జేసే టైం కి నువ్వేత్తవ్ ఇగ అట్నే అయిన్ది
ఉమ్ ని నువ్వు అలా చేస్నప్పుడు నీ మీటింగ్లో ఉన్నా కాలేజ్ లో అదే బయటకొచ్చినాక జేస్నా ఇగా ఉమ్ ఇంగో టెన్ మినిట్స్ అయితే వెళ్పోతాం గదా అనేసి చేస్నా
ఉమ్ హ్
మీర్ ఆఫ్టేర్నూన్ టైమ్లో ఫ్రీ ఉంటారా
ఇగా పిల్లల్ వొతేనేను ఫ్రీగానే ఉంటారు ఎందుకంటే ఇగా ఇంకా ప పదకొండు పద్ ది పదకొండు గంటల్ వరకు ఇంట్లో పనే అదేదో ఉంటది ఉమ్ తర్వాత అంతా ఇగా ఖాళీగానే ఉంట ఇగా ఆ టూ ఆ టూ వరకా టూ ఉన్ ట ఇగా తర్వాత ఇగా మళ్ళా త్రీనిన్చి హా మధ్యలో లంచ్ అంటే ఇగ్ ఇంగా లంచ్ అంతాగానం ఏం జేయన్లే నేను పొద్దున్ దినేసరికి పదకొన్డూ అయితది పది పదకొండు ఇగా దాని మీద ఇగా మళ్ళీ మధ్యాహ్నం అంటే ఇగా అంత పట్టించుకోన్లే గాని
లెవెన్ అవుతదా
ఆ ఇ పా పధైతాది పది పదిన్నర పదకొండ ఐత్ ది నేను టిఫిన్స్ ఏం జేయనమ్మా ఎందుకంటే పిల్లల్కి కి వాళ్ళకి బాక్సు అన్నం కూర అవన్నీ జెసేసర్కి వాళ్ళ రెడీ జేసేసర్కి అంత లే టైమ్ మైతావుంటది ఇగా నేను మళ్ళా టిఫిన్ జేసి మళ్ళా తర్వాత్ వొళ్ళక్ బాక్సుల అన్నము మళ్ళా కూర అవన్నీ జేయాలంటే వాళ్ళు ఎయిట్ థర్టీ వరక్ వెళ్ళి పోతారు
ఉ
ఎయిట్ థర్టీ కూడా కాదు
సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ
ఇక అట్లనే పోతారు ఇక ఇవన్నీ చేయాలంటే కష్టం కాకుండా ఇక నేను అన్నం కూర చేసికనే ఇక వాళ్ళకి బలవంతంగా షర ఒక రెండు ముద్దులు తినిపిచక
హ
ఎందుకంటే కాలీ కడుపుత పోద్దు మళ్ళా పన్నెండు గంటల వరకు తినకుండా ఉంటారు కదా
ఆ కాదు అది ఆమ్మో మనమే ఉండలేం ఆ పిల్లలు ఏడు ఉంటారు పాపం
అవును ఇక అందుకన్న చెరుు ముదులైనా కూడా ఏదో ఒకటి బట్టలాడే ఏదో ఇప్పుడు చేసి వినిపిస్తా ఇంటికాని ఉంటే వాళ్ళ ఇష్టానికి వాళ్ళని వదిలేెస్త వాళ్ళ ఇంటరు కాని
ఉ
అట్లుంటది
మేము సెవెన్ థర్టీ కి వెలేతోలం అప్పుడు స్కూ లో ఉ అప్పుడు సవన్ తర్టీ అ ఏ లైట్ పనిపించేది
హు
అట్ లంచ్ బాక్స్ కాదు కుదరదు ఆసలు టైమ్ సరిపోదు
అవును ఇక్కడ సరిపోతుది ఇక అదే ఉంటది ఏదన్నా ఒకటి ఉంటూనే ఉంటది ఎప్పుడు
సెవెన్ థర్టీకి ఫుల్ ఉరు క్లాటు ఉరు క్లాట్ రు క్లాటు పరాటంటది
ఉ
మ్మ్
ఏం తిన్నావ్ పొద్దున్న టిఫిన్
బోండ అక్క
ఆహ మంచిగుంటదా అసలు అయినా హాస్టల్ అంత మంచిగా ఉండదు అంటారుగా ఎ
అడ్జెస్ట్మెంట్
అంతే లేదంటే ఎండబెట్టుకోవడం
ఆ అది కూడా అయితది అనుకో ఇప్పుడు అదే అయ్యేది ఆఫ్టర్నూన్ ‌కి
ఆహా అదే అంటన్నావా నచ్చని కూరుంటే ఎండ పెట్టుకోడం కానీ అట్ల పెట్టుకోవద్దామో ఎందుకంటే అసలే ఎండకోడతాంది
మ్మ్ మార్నింగ్ నైట్ అయితే పక్కా ఆఫ్టర్నూన్ ఇంక ఒక్కొక్కసారి ఇగా నచ్చుతే ఎళ్తాం లేదంటే లేదు
ఇగ నచ్చిన నచ్చుకున్న కొంచెమైనా తినాలా ఒక ముద్దేన ఒక ముద్ద అట్ట తినాలే అట్లా తింటనే మంచిది మరి ఈ ఎండకి మనం యేడ తట్టుకుంటాం మళ్ళా వాళ్ళు పెట్టేసరికి
తీసుకెళ్తాం కాబట్టి తింటాం గానీ ఇక్కడ హాస్టల్ ఉంటే ఇగా కిందికెళ్ళాలంత ఓపిక ఉండదు
ఓపిక ఉండదంటే మరి మళ్ళీ తినకుంటే మళ్ళీ తర్వాత ఇంకా ఉన్న ఓపిక కూడా పోతది ఇగ నైట్ మళ్ళీ వాళ్ళు పెట్టేసరికి కాకుండా మనము ఏమన్నా కొను
ఆ పక్క అదైతది ఫోర్ తథర్టీకి ఫోర్ థర్టీ ఫైవ్ కి స్నాక్స్ అయితాయి మాకు అక్క చేత్తావ మళ్ళా
చేత్తా
మ్మ్
మ్మ్